తినేసాను
ఏం లేదు ఖాళీ
తిన్నావా
ఓ ఫుల్ తిన్నానండి అన్నం తిన్నా పెరుగేసుకొని మధ్యాహ్నం తర్వాత పొద్దునా కూడా తిన్నా పొద్దుగాలాగా ఆల్గడ్డ టమాట అది తిని పెరుగు పోసుకొని కొంచెం తిన్నా
హ్మ్
మళ్ళా మధ్యాహ్నం పెరుగు పోసుకోని తిన్నా ఆ ఇంకా స్వీట్ కార్న్ తిన్నా
ఇంకా
పైనా పైనాపిల్ తిన్నా
పైనా
హ్మ్ ఇంకా ఇంకా పనసకాయ తెలుసా నీకు
ఆ ఆ
దాని లోపటే గింజలు ఉంటాయి గా అవి గింజల పైన గింజల పైన అది ఉంటది తింటారా గింజల్ తీసేసి అవి హ్మ్ తిన్నా ఇంకా మా బాబాయ్ నూడీల్స్
తిన్లే
ఆమ్ బాగున్నాయి
తియ్యగా ఉంటాయా
హ్మ్ ఆ తియ్య సేమ్ మామిడికాయ హ్మ్ బనానా టే టేస్ట్ కట్ల
అవునా
హ నిన్నా నిన్న పోయినం గద హాస్పటల్కి అప్పుడు గొన్నరు ఫస్ టు కొ ఒక టెన్ రూపీసే కొన్నాం మూడోచ్చినయి నేను మా పిన్ని మా బాబయ్ ముగ్గురం దిన్నం
టేస్ట్ చేసినాక మళ్ళ తీసుకున్నరా
బాగున్నయని మళ్ళా యాభై రూపాయలెంతనో తీసుకున్నాం అక్కడ్నే పైనాప్ పిల్లు తీసుకున్నం
ఆ డాక్టర్ ఎవన్న చేప్పిండ ఇయ్ దిను ఇయ్ దిను అన్
ఏం ఉంది అంటే నాన్ వెజ్ తినొద్దని చెప్పిండు మామిడికాయలు వేడి వస్తువులేం తినొద్దటా
టె ఏం ఏం తినద్దో చెప్పిండు గని ఏం దినాలో చెప్పలే
వాట్ వాటర్ బాయే తాగి వాటర్ ఉండేటియే తినమన్నడు కీరా కీరా, వాటర్ మిలన్ అలాంటియి ఉంటయి
ఆహా
వెజిటేబుల్సే దినాల్లట మల్ల నాన్ వెజ్ ఏం తినొద్దట
నాన్ వెజ్ దినోద్దిగా
తినొద్దిగా ఉమ్ వాటర్ బాగ తాగాల్లట
నువ్ నాకు చెప్తవ్ మళ్ల వా వాటర్ బాగ దాగు అని
నిన్ బానేదాగుత కని అయినా సర్పోతలేవన్
అబ్బా
మళ్ళ స్నానం చేసి మళ్ళా లోషన్ పెట్టుకోవాల్
ఏమన్న తగినట్టు ఏమైన అనిపిస్తానయా పోతానయ అవి
ఆ నిన్న ఎర్రగయినయ్ గా
ఆ
ఇప్పుడు కొంచెం తగ్గిందిగా
మొత్తం
ఉమ్ ఫేస్ మీద కూడాన్ ఎట్లయింది ఏదో పుండయితే దాని మీద పొట్తేట్లయితదో అట్లయిన్
ఆహా అట్లనా అట్లయితే బోతయ్లే
ఊమ్ మళ్ళ స్నానం చేసి మళ్ళ పెట్టుకోవాలి లోషన్
లూషన్ ఒకటెనా ట్యాబ్లెట్స్ ఇంకేం ఇయ్యలే
రొండు లోషన్స్ రెండు, మూడు, నాలుగు, ఐదు రకాల టాబ్లెట్స్ ఇచ్చిర్రు పొద్దున పరిగడుపున ఒకటేసుకో పరిగడుపునొ కటి తిన్నంక రొండు
పొద్దున్నే
ఉమ్ తర్వాతకి అంతే నైట్ ఒకటి నైటూ సానం చేసి లోషన్ పెట్టుకొని ఇంకో లోషన్ పెట్టుకొని మళ్ళ మొహానికి వేరే లోషన్ వెట్టుకొని మొత్తం మూడు రకాల లోషన్స్ ఇచ్చార్ ఫేసుకున్ నెక్కు ఒకటి
నవ్వు
ఇంకొకటేమో ఇది తగ్గడానికి సేమ్ ఎట్ల్ కొంచం మండుతది అది వెట్టుకుంటే
న్యోవ్
మందు వాసన వొత్తది
మందు వాసనహ
ఊ అది వెట్టుకున్న తర్వాతికి మళ్ళీ ఇంకొకటి వెట్టుకోవళ్ళ అది కొంచం సల్లగుంటది వెట్టుకుంటే
వాహా
అట్ల నైటు వెట్టుకోవాలే మొహానికి ఉన్నో నెక్కుకి వేరేది వెట్టుకొని వండుకోవాలి అట్టా వారం రోలు ఇవి వాడిన్ తర్వాతకి మళ్ళ వారం రోల్ అవి వాడల్లట
ఇందిగదా ఉన్నయ
ఉఊ
ఇంటికి వోతావ మరీ ఇక్కన్నేన ఇగ
పోత ఇంకో ఓ ఐదు రోల్ తర్వాత రెండు మూడు రోల్ తర్వాత ఊ అల్లా మా మమ్మీ గూడ వొత్తా అంటాంది హాస్పిటల్ కి అని ఎందుకేమొ వుంది మళ్ళా
డ్లు మీ మమ్మీన్
అంటె మా బాబాయ్ అయితే ఆ మంచు బండి మీద తీస్కొని వోతాడు మళ్ళా మా మమ్మీ నేను మొ పిన్ని మా బాబార్ ఎట్లా
ఈ బస్లలల్లో దిరుగుడు
వ వామ్మో వళ్ళా అది కరెక్ట్ అడ్రస్ గుడ తెల్వదు నాకి ఆటోలొ దింపుతరు గానీ ఏమో ఇగ ఆ
నువ్వ్ బోతే ఏం లేదిగా
ఉ
నువ్వ్ వోతె ఇగ సాయంత్రమైనా అన్నే వుంటావ్
ఉ
ఎక్కిల్లొత్తన్నయ
ఊ మా తమ్ముడు వాల్లకి అలా ఉండేనట
ఎందుకట్లా
అదీ ఎస్టీసు వల్లా బోనాలకి అలా
వామ్మో హు
ఇయ్యల్ప్ స్కూల్ కి ఎవ్వర్ రాలేదట
అక్కడ మొత్తం వాళ్ళే ఉంటారు గదా
ఆ స్కూల్కి ఎవళ్ రాలేదని మద్యాన్మే వంపిచ్చిళ్ళు
ఇక్కడ మొత్తం వాళ్ళే ఉంటరా సుట్టుపక్కల మొత్తం
ఆ అలే ఉంట్రి ఇగ ఆల్మోస్ట్
సేమ్ మా అమ్మమ్మొలా ఇంటి కాడా పుట్టాడు
అ ఉహు వె ల్క న్ అంతెమంది వాళ్ళున్న ఎస్సీలు ఎస్టీ లే ఉంటారట బాగా మంది ఇక్కిదా
ఏ కాబట్టి వాళ్ళ పనులైతే వాళ్ళే
మనం ఊర్లలైతే ఎస్టీస్కి వేరే ఉంటారు మళ్ళ వీళ్ళు వేరే ఉంట
ఆ మొత్తం సెపరేట్ సెపరేట్ ఉంటాది మొత్
హమ్ హమ్ కాలనీ ఉంటాది వాళ్ళకి సపరేట్ గా ఇము అంత హమ్ అదేమో ఏస్టీ వాళ్ళకి ఇది అంత కలిపే ఉన్నాదాట
మా దగ్గరే ఇంకా అంటే ఎస్టీ ఓళ్ళ ఎస్టీలో మళ్ళ ఇంటి పేర్లతో డివైడ్ చేసి ఉంటాది మళ్ళా ఈ ఇంటి పేరోళ్ళు ఇటు సైడు ఈ ఇంటి పేరోళ్ళు ఇటు సైడు అని ఉంటాది
ఉహు మధ్యాహ్నమే వచ్చిల్లు హోం వర్క్ రాసుకున్నారు ఒ పిన్ని మంచి ప్రశాంతంగా మిషన్ కుడుతంది
అబ్బా వాళ్ళు హోంవర్క్ రాసుకుంటాంటే ఇక ప్రశాంతంగానే ఉంటాది
హోం వర్క్ ఏమ్మటే రాసుకున్నాడు మా చిన్న తమ్ముడైతే తొందర్ ఒక్క నిమిషం కూడా వాటలేరాయాడం
బాగా జెడ్ స్పీడ్ ఉంటాది ఏం రాతండో వానికి సార్కే తెలవాలే
రొండే హోమ్వర్క్లు వినికేమో నాలుగు మెల్వగ నిద్రామొహం ఇదైతే మమెల్గా రాతాడు
నిధానమే ప్రధానమం ఒకరు
ఒకటి చూతాడు మళ్ళీ ఇదిలా రాసి మళ్ళీ ఇంకోటి రెండు మూడు ఒకసారే చూడడు
డే బై డే సింగింగ్ బై సింగి దాంట్లో
వాడు మధ్యాహ్నం వాతే మధ్యాహ్నం వచ్చి రాసుకుంటేనే వాడు స్కూల్ టైం అయితాది అంటే స్కూల్ కి దిగే టైం అయితాది ఇంటికి వచ్చే టైం
షేష్
ఉ
వాడి వీడి మీ వీడయితే పది నిమిషాలు త కొడతాడు సప్పుడైపోతాడు
హ అంటాండు హోమ్ వర్క్ రాశిచిలో ఇగ ఆడుకోడానికి అంటాండు అనుకుంటార
వాడు ఒక ఒక పని చేసుకునేది ఇంకోొ పని గురించి ఆలోచిస్తారు మొత్తం
ఉ నెక్స్ట్ ఏం చేయాలని తొందర తొందర
హ కాబోతే వాడి ఏన్ రాతాండో వాన్ కి కరెక్షన్ చేసే సార్ కె తెల్వలే
అవును రాసింది లెక్క
అంతే ఏం రాసామని సంబంధం లేదు
ఆ
ఏదో ఫార్మాలిటీకి వాళ్ళ సార్ పెడుతాండు వీడు ఒక ఫార్మాలటీకి వీడు రాస్తాండు
ఉం రోజు కొడతాదట వాల్ వాళ్ళ టీచర్
వీడ్నా
ఉ ఎందుకు కొడతారో అర్థం కాదు చిన్నోడిని ఎందుకు కొడతారో రోజు కొడుతోందని చెప్తాడు ఇవాళ ఒక టీచరే కొట్టింది అట నిన్న
హే హే ఒకటే టీచర్ కొట్టిందటన
ఆ
బాధపడతాండటన ఒకటే టీచర్ కొట్టినందుకు
ఆ ఒకటే టీచర్ ఎందుకు మరి ఊకే కొడతాది మీ టీచర్ అదని అడిగితే కొడుతది మా టీచర్ గారి మెలగనే కొట్టింది ఈయాల అంటూ కొట్టుతారా అది ఫిక్స్ అయిపోయిండు ఆడు
కాదు మెల్లగా గట్టిగా కొడితే అసలు దాంట్లో ఆనందం చూసుకుంటాడు
ఉ ఎందుకట్లా కొడితే ఏమైతది అంటాండు
కొట్టినోళ్లకు లేదు కొట్టించుకున్న
హమ్ అందుకే నేను కూడా సప్పుడేక ఉకున్న ఇంకో ఫ్రెండ్ ఉంటాడట వీ వీతోనే సేమ్ ఇద్దరు ఇద్దరు
ఒక్కడు ఇద్దరికి ఇద్దరు ఉంటే సాలు ఇగ
ఇక వాడు ఇక్కడున్న స్కూల్కి పోతండట ఇన్ని రోజులు వాన్ క్లాస్నీ ఇప్పుడు వేరే స్కూల్ పోతాండట ఒక క్లాస్ జంప్ చేపించారట నేను కూడా అదే స్కూల్ ఓతా అదే స్కూల్ ఓతా అని ఏడుతండు
అబ ఒక్కని కోసం
హమ్ వాడు ఎట్ల రా మళ్ళ పెద్దోళ్ళు ఫ్రెండ్షిప్ చేతే ఎట్లుంటదో అట్లా ఫీల్ అయితడు మా ఫ్రెండ్ గాడని చెప్పులు మార్చుకొని వస్తాడు ఈయన చెప్పులు వాడు ఆయన చెప్పులు వీడు
ఓ అప్పుడే
ఉ మళ్ళ తిండి కూడా ఎవ్వలతోని షేర్ చేసుకోడు ఒక వానితో తప్ప హు వీడువానికి వాడు వీనికి ఇగంతే ఇంక ఎవ్వనితోని
ఎవ్వనితోని నాకు సంబంధం లేదు హు
సరే తి మరి ఇగ బాయ్
బాయ్